హలో
వచ్చిందా వచ్చిందండి
వచ్చింది ఓకే ఓకే మాట్లాడండి నాది రాట్లేదు అందుకనే మళ్ళా నేను స్టాప్ చేసినా బయటకు వచ్చేసిన
ఆ నేను వస్తదా రాదా అని ట్రై చేద్దామ అని ట్రై చేసిన
ఆహా ఓకే ఓకే ఏం చేస్తున్నారు బాగున్నారా
హు బాగున్నామండి బాగున్నార అందరు
ఆ బాగున్నామండి
పిల్లలు బాగున్నారా ఏమి చేస్తున్నారు
పిల్లలు బాగానే ఉన్నారండి ఇగో స్నానం చేస్తున్నారు వాళ్ళే
ఓ నీకు పని లేకుండా వాళ్ళే చేస్తున్నారు
అంటే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా
ఆ
మా అమ్మే తినిపిస్తుంది మనం అక్కడ ఉంటేనేమో మనకే డ్యూటీ రిలాక్స్ ఉంటది మైండ్ కూడా కదా ఉం ఇంగ అక్కడకి పోతే మైండ్ రిలాక్స్ డది షార్ప్ ఉంటది ఎప్పటికి రెస్టింగ్ మూడ్ లో ఉండం మనం
అవునండి
ఇక్కడ అయితనేమో రెస్ట్ మోడ్ వచ్చేస్తుంది ఎమ్మటే ఆటోమేటిిక్ వస్తది తెలుసా
అవునవును
మనం తీసుకోవడం కాదు అదే వస్తది
అదొక హ్యాపీనెస్
కే అదే చూడండి అక్కడన్న వేదరికి మళ్ళీ ఇక్కడన్న వేదరికి చాలా
చాలాదా ఆ మస్తు తేడా
ఏదో రిలాక్స్ ఉన్నట్టు అనిపిస్తది కదా అసలు
అవునవును
పొయ్యేటప్పుడు అబ్బా మళ్ళ పోవాల రా అని అట్లు ఉంటది కదా అసలు
ఇప్పుడు మీరు ఇగ హాల్ డేస్ కి ఉండి ఉండి చాలా రోజులు అయిన తర్వాత పోతే ఇంకా అనిపిస్తుది
సో మా మాకున్నది ఇప్పుడు మా మెయిన్ ప్రాబ్లమ్ అదే
మనకి వన్ డే టూ డే వచ్చే ఆ వన్ డే టూ డే వస్తే హాలిడేస్ ఉన్నాయి కదా వచ్చారు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయింది అన్నట్టు ఉండ అనిపిస్తుంది
హమ్
కానీ ఇప్పుడు చూడండి ఇంకా మళ్ళీ వాళ్ళు ఇక్కడ నుంచి పోయినాక పిల్లలు అక్కడ అడ్జస్ట్ కావాలి ఒక టూ త్రీ డేస్ దాకా
అవునవును ఇగ వాళ్ళు స్కూల్ గెళ్తే ఇగ స్టార్ట్ అయితుది
ఆ స్కూల్కి వెళ్తే అంత మనకి ఇబ్బంది ఏమిండదు
ఉం
ఎప్పుడో మార్నింగ్ ఎయిటుక వెళ్తే ఈవినింగ్ తీసుకొస్తారు అంతేేముండదని ఇగ లేటుగానే వస్తారు అంటే మా విలేజ్ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటది స్కూల్కి కి వెళ్ళా లంటే
ఆహా
అందువల్ల అంత ఇబ్బంది అయితది వాళ్ళు అక్కడ నుంచి ఫైవ్ కి స్టార్ట్ అప్ అయినా కూడా విలేజ్ క వచ్చేసరికి సిక్స్ అయితది
అవునవును
ఆ ఇంగ వీళ్ళ రా వచ్చి ఫ్రెష్ అప్ అయి కొంచెం తేని హోమ్ వర్క్ చేసినమా పడుకున్నాము మళ్ళా తెల్లారింద టిఫిన్ చేసినమా బస్ ఎక్కినమా
అలా పొద్దునే లేవాలి
ఆ అదొక టాస్క్ ఇగ వాళ్ళకి పాపం హోంవర్క్ చేసరికి నైన్ నైన్ థర్టీ అయితది ఇంగ అప్పటికే అలసి పొదరిగాని నిదరుొస్తంది మమ్మీ హోంవర్క్ పొద్దున చేస్తాం మమ్ీ అంటద్దా
అయిపోయినాయా అండి మామిడి పండ్లు
ఆ మాకున్నాయి మామిడిపల్లు చాలానే బా తింటానే ఉన్నాం రోజు ఇగ తీరా నెచర్ది అందులో పురుగొస్ సరే వెంటనే వస్తది అది అప్పుడు దాకా మ్ అప్పుటి దాకా ప్రెస్
తినాలన్న ఫీల్ కూడా ఉండదు ఇగ పోతది
ఆ అవునవును ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఆ
అల్లనేరడు పళ్ళు వస్తయి మళ్ళీ
అవును అలానే ఉంటది మీ దగ్గర ఉంది ఎంత ఉంది కాస్ట్
ఉందండి మంచివి అయితే వంద ఆ కొంచెం మంచిగ పాడైపోయినట్టు ఉంటాయి కదా చాలా రోలు ఉండి అట్లయితే సెవెంటీ ఎయిటీ అట్లు ఉన్నాయి
వామ్మో అవే అంతున్నాయా
ఆ
బాటున్నళ్ళకి లాభయ మాకెలయితే అసలు రేట్ లేదు ఫార్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ
ఆ ఇటు బానే ఉంటది కొంచెం ఊర్లలో అంటే అందరి దగ్గర ఉంటే ఎవరు తీసుకోరు కాబట్ ట్టి ఎతకొకిిస్తరు
పడిసెల్ దీస్ కుంటరు వాట్కి వాళ్ళు పెంచుతారు మళ్ళ అందరు ఒక్క రేటు మీదే ఫిక్స్డ్ ఉంటరు గదా
మ్ అస్సల వాల్ దగ్ గ్గరు మనం వాళ్ళ అన్నంతే మనం దీసుకోవాలి అంతే ఇగా
కి మన ఆప్షన్
ఆ లేదు ఇగ మనకు నచ్చిందంటే తీసుకోవాల్సింది తినాలంటే
అవును అలానే ఉంటది సిటీ అంటేనే అంత మన సైడ్ ఏమో ఒకటి రెండు ఎక్కువ వేస్తారు కదా
అసలు ఏయర్ కేజీ మూడే అది చిన్న సైజు తీసుకుంటే మూడొస్తాయి కొంచెం పెద్ద సైజు రెండే వత్తయ్ లేకపోతే గ్రాములు ఎక్కువ అయితాయి కదా ఆ గ్రాములో కూడా పది రూపాయలు ఎక్కువ తీసుకుంటారు
ఆ పది రూపాయలు కొంచెం ఎక్కువ ఉన్నా కూడా నిజమే అమౌంటుకు యాడ్ చేస్ సరి కదా మాకు ఇలా అట్లీం ఉండదు మేము కొంచెం కొంచెం
పోనీలే తినేదే కదా అనుకుంట్రు ఇగ అంతే
దానికి దీనికి తేడా
హ్మ్
ఇంకా ఏం చేస్తుంటారు ఎన్ని ఇయర్స్ అయ్యింది మ్యారేజ్ అయ్యి
ఫైవ్ ఇయర్స్ అయిందండి
ఫైవ్ ఇయర్సా
ఆ అచ్చి ఫైవా ఫోర్ ఇయర్స్ అయింది
అవునా మ్ హు
ఉమ్
అంటే మీరు వేరే ఉంటారా ఆంటి వాళ్ళ తోటే ఉంటారా
ఆ వేరే ఉంటామండి వేరే అంటే ఆ అత్తమ్మ వాళ్ళు ఊర్లో ఉంటారు మేము ఇక్కడ ఉంటాం
అవున ఆట్లుండుడే బెటర్ర్లేండి
ఇ అంటే ఊరు ఊరికేళ్తే కొంచెం మంచిగా అనిపిస్తది ఇగ
ఆ అంటే మీరు అక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడికి వస్తే మంచిగా అనిపిత్తది ఇక్కడ ఉండండి ఒక పది రోజులు కతం ఇగ
ఉంటాము ఒకసారి ఉంటాము మొన్న దసరాప్పుడు వెళ్ళినప్పుడు బాగుండు అంటే వీళ్ళ మా అత్తమ్మా వల్ల అన్న కొడుకుది పెళ్ళి ఉండే అని మాట అడనే ఉన్నాము ఒక నెలరోజులు
అమ్మో
ఉమ్
బానే వెల్లుళ్ళు నెల రోజులు
ఉ అవును అప్పుడు కొంచెం నాకు హెల్త్ బాలేకుండే అది ఇది రెండు కలిసినయి అట్టే ఉండాల్సి వచ్చింది ఫస్ట్ ఫస్ట్టేమో ఎంగేజ్మెంట్ ఉండే ఫస్ట్ ఎంగేజ్మెంట్ ఉండే తర్వాత పండగ వచ్చింది తర్వాత పెళ్ళి
ఆ ఈ మూడు కలిస్తే అని మల్లా ఎటు వెళ్ళడం ఎందుకులే అని అక్కడే స్టక్ అయ్యారు కదా
కొన్ని రోజులకి వెళ్ళొచ్చట ఎందుకులే అని ఆటే ఉంల్సి వచ్చింది
ఆ అంతేలేండి మరి అట్లుండు బెటర్ తెలుసా ఊకే ఆటు ఇటు తిరగడం చేయడం కష్టమయితది
కొందరు తిరుగుతారు గానీ కొందరికి జర్నీ చెయ్యాలనిపియ్యాదు
అవును అబ్బా నాకైతే నిజంగా జర్నీ చెయ్యలంటే బద్ధకం
ఆ జర్నీ చేసిన రోజు తలనొప్పివేస్తది
తల నొప్పి వస్తు వస్తది హెడేక్ వస్తది అన్ని వస్తాయి నాకైతే పడదసలు
ఉ
అస్సలే పడదు పడకనే ప్రాబ్లంఅయ్యింది
నాకు కార్ కార్లో కార్ కూడా పడది ఎటైనా పోవాలన్నా కూడా భయమే వామిటింగ్ అయితది ఎందుకులే పోవుడని
ఓహో అట్లుంటే ఇంకా కష్టం లే అసలు వామ్మో
ముందు స్కూల్కెల్లక ముందు బస్ కూడా పడక పోతాండే స్కూల్ వెళ్ళిన తర్వాత బస్సు అలవాటు అయిపోయింది
ఆహా అంటే స్టాప్ అయినాకన ఉన్నప్పుడా
అ ముందు చిన్నప్పటి నుండే ఉంటది వామిటింగ్ స్మెల్ కి పడదని
పడదా అయ్యో మరి ఎట్లా వెళ్తారు మరీ అట్లాంటి ఇ ఒక నిమ్మకాయైన ఏదో ఒకటి వేసుకొని వెళ్ళాలి
ఇగ అలవాటు అయిపోయింది స్కూల్ ఇక ఫైవ్ కిలోమీటర్స్ అట్లా ఉంటుండే అప్పుడు ఎల్లాలి కాబట్టి కంపల్సరీ వెళ్తే ఇగ రోజు వెళ్తే అలవాటు అయిపోయింది బస్సు
అంతే అంతే మరి ఎప్పుడైనా వొంటింగ్స్ వచ్చినప్పుడు ఏం చేసేది అలానేనా
ఏ వామిటింగ్ చేసుకుండే తెలుస్తది కదా ముందే వామిటింగ్ వచ్చినట్టు.
తెలిసినా కూడా కొంచెం అనేసిగా అనిపియ్యదా.
ఆ ఆ వామిటింగ్ వచ్చే ముందు ఫీల్ ఏ ఘోరంగా ఉంటది వమ్.
ఆ అమ్ములు లంగా వోని అవును అది ఇంకా. అట్లా కాదు వచ్చి రానట్లు వచ్.
ఆ అది తిప్పుతది లోపల్ అంత అది బయటికి వచ్చే అంతా వరకు.
కోసైపడదాక అయో మయం అయ్యోమయం అనిపిస్తది.
ఆ.
నాకప్పుడు మా పిల్లలు అప్పుడు బాగుండే మా సేకాండ పాప అప్పుడు. ఫస్ట్ పాప అప్పుడు ఏం లేదు గాని. మంత వస్తుంది ఎన్ని మంత్స్ మరక. ఒక ఫస్ట్ వన్ మంతే వన్ మంత్ అప్పుడే.
ఆహా.
వన్ మంత్ అప్పుడే ఉంది అట్లా తర్వాతకి లేదు ఇగా. అట్లా ఉంటది అద ఏందో కొందరికి అయితే వన్ ఇయర్ పాప పుట్టేదాకా ఉంటది తెలుసా.
అవునా.
వాంతింగ్స్ ఉంటాయి చాలా మందికి నాకు ఒక వన్ మంతే ఏమో. వన్ తెలిసినప్పటి నుంచి వన్ మంత్ వరకే ఉంది తర్వాతకి లేదు ఇగ.
ఉహు.
ఉంటాయి చాలా వరకి.
ఉహు.
ఎందుకంటే మెడిసిన్ యూజ్ చేస్తాం కదా మెడిసిన్ వాడతాం కదా. మెడిసిన్ వాడం వల్ల ఆ. కొందరు ఏమో యాక్టివ్ గా ఉంటారు కొందరుకి ఏమో ఇవి పడవు అసలు మెడిసిన్ తెలుసా స్మెల్ కి గాని. ఆ తినంగానే ఏమన్న తిన్న వేంట్. తిన్న వెంటనే మెడిసిన్ వేస్తాం కదా మెడిసిన్ వేయడం వల్ల ఇగ. తిప్పుతాది లోపల తెలుసా. ఇట్లా తిప్పి ఇగ అట్లా స్టార్ట్ అవుతుది.
హ్మ్.
ఇంకా మిగతా టైమ్ లో అంతా బానే ఉంటది. ఏమంత ఏర్పడదు కాని.
నార్మల్ కాబట్టి సిజేరియన్.
సీజరిన్.
ఆ ఇప్పుడు. లేరు గాని.
అన్ని సిజేరియన్ కోసుడే తీసాడు.
అవి రా అ అవసలు పెయిన్స్ రావట్లేదు ఆ టాబ్లెట్ వాడడం వల్ల.
దాని వల్లనే ఎఫెక్ట్ కానీ లేకపోతే అంత బాలేదు.
ఉహు.
మనక వచ్చే ఇప్పుడు నడుము నొప్పి ఇవన్నీ దీంట్ల ఆ వచ్చిరాని ఇంజక్షన్స్ వేస్తారు కదా. దాని వల్ల ఎఫెక్ట్ పడుతది. సరే. సరే అండి వేరే కాల్ వస్తుంది.